ఇంకో
ఆ చేత్తా అంటే మళ్ళ నువ్వు మధ్యల చెత్తవ్ నువ్వే మాట్లాడు అంటవ్ నువ్వే చెత్తవ్
మరి నీకే ఎవ్వళకొత్తాందా అని చూస్తాన్న నీకచ్చింది
ఏందో ఏదో ఒకటి చేయాలే మళ్ళీ ఇప్పుడు ఆగం కాడా అటు
చెప్పవు ఒక పది నిమిషాలు ఈ ఫోన్ వచ్చిందని చెప్పవు వేరే ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్ప ప్పు ఇగ ఏంచేస్తావ్ కాలేరా అంటే ఇప్పుడికిప్పుడు ఏడైతయి ఇరవై మరి
ఏమో ఇగ
ఎవల్ది ఎవలీకి చెత్తరంట
ఫోన్ ఒత్తాంది ఆగు లైన్ల ఉండు మరి
మాట్లాడు ఏదో ఒకరు మాట్లాడాలి కదా మళ్ళా అవునవును ఇక్కడ ఉన్నా నేను ఇక్కడ అటు ఇటు తిరుగుతాన వట్టిగనే ఉన్న ఈడ అవునవును ఆ ఇది అదా అన్న ఇద అన్న ఆ చిక్కుగాడు ఉన్నాడు ఈడ్నే ఉన్నడు కింద పడ్డడు ఇప్పుడే ఉరుక్కుంట కింద పడ్డడు అవును ఎడుతాండు ఇప్పుడే సెల్ కావాలని ఎడుతాండు నాన్న దగ్గరకి పోయిండు ఏమంటాడు
బిజీ వస్తాందేందే నాకు చేసినాంక అంటాడు
ఆ ఏమైంది మరి
చెత్తాగు ఒక పది నిమిషాలని అన్నా నీయవ్వ అన్నడు
ఆరే అయినయి ఆరే అయినయి అంటాండు
మరి చెయ్యకపోయినవ్ మొన్నటి నుంచి ఏంచేసినంటే నేనేక్కడ ఖాళీగున్న అంట మరి ఎవరు ఖాలీగా ఉన్నరు అందరికి నేనే ఖాళీగ ఉన్ననా
ఏమో మరి
ఉమ్
ఎన్ని ఎన్ని చాలేసి నకు
ఎంత రెండో మూడు
అవునా ఇప్పుడు పది మాట్లాడితే పది పడతాయా
పడతేయ పడే అమారి నాగుడ వె పడు
సబ్మి పడితే అనుకుంటా సబ్మిట్ వస్తాన్నాం కదా పడితే అనుకుంటా నైతన్ని అయితే అనుకుంటాను నేను అయితే ఇరవై
నయా అయితే నువ్వు మీ దోస్తులకు కూడా చెప్పాను అంటాను కదా నేను
ఒక్కొక్క దోసానికి ఒ పది నిమిషాలు మాట్లాడుత అయిపోద్దావు
ఆ
ఒ కొన్ని కేసు ఒ పది నిమిషాలు మాట్లాడమంటే ఆడే మాట్లాడతారు ఇవనుకోక్కని కేసు
జీవాన్ని మళ్ళీ ఆడేవాడి నింపుతాడు
ఎవర్ని
డౌన్లోడ్ చేసుకొని
ఉ
ఆ గివాన్నే ఓ ఖోం ఃతోనే ఒగ ఒ ఐదు మాట్లాడితే అయిపితది
గదే అంటన్న ఒక రెండ్మూడు ఆ ఒక రెండు మూడు మట్లాలన్న ఐపోద్ది గదా
హుమ్ గదే అంటాన్న నేను గుడా నే అందుకే మొన్నటికెల్లి చెప్పిన మా ట్లాడ్రా రోజుకొకటి మాట్లాడ్రా
నాకేందిసు మరి అటి అనే అనుకున్నా ఎడవడతనే అట్ క ఎందుకు ఇ తాను ఏదో ఒకటి ఉంట ఉంటది దిన్ల అసలు
ఉంటది మరి మన వాయిస్ ను వాడుకుంటాడు ఏఐకి
అవునా
ఆ
ఏ తాతయ్యదెట్లా
ఏ ఏమయితది మీరు షారుఖ్ కానా అమీర్ ఖానా
ఏ
మేం వస్తే ఏమయితుంది
ఇప్పుడు ఇది మనమే చెత్తానమా ఇంకేవరన్న తేల్థే బానే పన్చె
ఫుల్లు మంది ఛేత్తాండ్రు గ్రూపులలో వందల వందల మంది ఉన్నారు
అవునా
ఇప్పుడు ఇన్స్టాల ట్రాన్స్లేట్ విత్ ఎఐ అత్తలేదా
ఆ
మరిగట్లనే
అమా వైస్ కుచేతద
ఆ
ఓ
గాలైన ఫ్రీ గా ఎందుకిత్తరు ఎదో యజ్ ఉంటానే ఇరు
రే అంటారా మరి ఇంక కథల్లో చదినప్పుడు కూడా అందుకే కావచ్చు
అవు
అవ మంచి చేయ మ అన్నాక ఎప్పుడు పది నిమిషాలు రథమాల పది నిమిషాలు మాట్లాడతావా
ఈగ నన్ జావ కొడతనే ఉన్నారు
అరే ఛార్జింగ్ ఏదంటే ఒక ఫో ఫోన్ మంటం ఛార్జింగ్ ఏద అంటాడు
నువ్వు గట్ వేయకపోయినావు్ కళ్యాణకి
చేత్త చేత్తయ మా మమ్మీ మాట్లాడుతు ఎం ఎవ
ఎవరు మాట్లాడినాం కాదు ఐదు సార్లు మాట్లాడు మనుం
అవునా అయిపోతుది పదిహేను అయిపోతుంది అడికి ఇంకో ఐదు ఎట్లా అ వకోవచ్చు ఇదిగా
మరి కాదే అంటాన్నా ఇంకోయి చిుకువనికి ఇచ్చిన నడుతుది ఎకి పన్నెండు వేలలు గారు కంటే అయితుది ఇప్పుడు ఎంత అయిది అంత తొమ్మిది అయితాంది
ఆ ఇంకా మూడు గంటలు అంటే ముప్పై అనుకో
మరి
స చజ ముప్పై ఎందుకే ముప్పై అవును ఆరు న
ఒక గంట ఇడ్చిపెట్టినా పన్నెండు మాట్లాడొచ్చు
అవును టారు మాట్లాడాలి అంటగా క ఫోన్ గల్తార ఇవ ఫోన్ డగడగా గల్త మాట్లాడత ఫోన్ గల్తారు ఇవరు
ఇంకా కథలయితే ఎంతసేపు చదివినా మంచిదే గాని ఆ టకటక చదివిపోరేయొచ్చు ఇది కరెక్ట్ కింతసేపే మా లడాలని
ఆ ఒక రెండు నిమిష్ ఐదు నిమిషాల అయినా నీ అవ్వ వట్టిగ అయి పేయేది
ఆ గీ పది పది నిమిషాలు మాట్లాడాలంటే యాష్ట కొత్తది.
ఏ అదే మళ్ళా ఏం తీయొద్ద్దు అంటాడు. ఏమన్నదీ అన్నీ తీయొచ్చు ఏది మాట్లాడినా ఏమ్ కాదంటే, ఏదో ఒకటి మాట్లాడుకుం కుండొచ్చు పేర్లు తీయద్దూ ఊరు పేరు అదీ ఇదీ అంటే కష్టమే మాకు.
మళ్ళ ఆడెవడో ఆడు ఇంటడా ఏమ మా ఫ్రెండ్స్ కీ చెప్పితే వాడు మన వాయిస్ దేనికి వాడుతడో ఆడు మన వాయస్కి దీన్నీ చేత్తడూ దాన్ని చేత్తడు అని ఆళ్ళు అంటాన్. ఏదో మనది మనక్ టాస్క్లు ఇత్తే మంచిగా చెయ్యాల్ చ్చు గట్లానే చదివేట్ కియోల అడిగేటియో ఒకరుతోనే చేసేటియి ఉండాలె గిట్ ఇట్ల అందరిక్ కనెక్షన్లు ఉండద్ ఆళ్ళు ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు ఆ అన్న ఫోన్ చేశ్ శిండూ. ఆయన ఖాళీగున్నడు మరి ఇగ నేన్ ఖాళీలేను.
గాదు ఏదన్న ఒకటి ఏదన్నా ఒకటి చేసుకుంటూ ఉండాలే.
ఇగ మనది మనం అయితే నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. ఆరుస్తదీ
నడుత్తది
నీ అబ్బ నేను అప్పుడైతే ఒకటే రాత్రి కూసోం చదివిన ఒకటే రాత్రి.
అవునా ఆ అట్ల ఇత్తేం గాదు.
ఏంటిది
ఇట్ల ఇత్తేంగాదు ఈడు ఏడుత్తాండుగా.
ఎవరు చిన్నోడా తాకిందా బాగానే.
హా తాకినందుక్ గాదు
ఆ
వాళ్ళ మమ్మీ కొడతాన్నట్టుంది.
ఎట్ల దుంకిండు తెల్సా
ఆ
అది పైన అది గట్టు ఉండే కదా అక్కడ పరదా ఆ పరదాని పటుకో ఊగుతయి అక్క కూలిండు కింద
మనకేం ఎయ్యట్లే కదా
ఆ
ఏం ఏడలే కదా
నీ ఈ రిగిం అనుకున్నా ఏదన్నా
అవునా
నిజం లేవచ్చు లేదు
ఆ
ఓ నడడం బటిం కల్ళ గు ఇల్కి నీళ్ళ వచ్చి నొత్తన్నార అంటే లేవవుంటాడు
ఓ
సంతారేమో అని
అ
కాని పడడు అయితే ఆటంగ పడ్డాడు
అవును ఎక్కువని పని అవుతుది కావచ్చు ఇప్పుడు
ఎందుకు ఎందుకు
ఆ
ఊగి నందుకెనా
ఆ ఆ
ఏంది ఎవరిది అది గొంతు
తాతాది తాతది తాతది
స
గట్క మంచిగానే ఉన్నాదంట కదా మమ్మీ తింటుంది
మరి అది తింటే ఇక ఫోన్ దానికి అప్పచెప్పి మనము ఎస్కేప్ అవచ్చు ఇ ఒకటి మాట్లాడాలి ఇళ్ళతోని అన్నతోని ఆ
నేను కూడా బాలన్నతోని క్రికెట్ గురించి మాట్లాడ అంటే సిగ్నల్ లేదు అంటాడు కదా
అవునా
సిగ్నల్ ఉండదు అక్కడ కొద్దిగా రూమ్లా మా రూమ్లా
అయ్యో
మ్ వైఫై పెట్టిద్దాం అనుకున్నాం గాని ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు పేట్టి
బావది వైఫై
పేద బావది కాదే వైఫై ఉంది అని అది మళ్ళ కొత్తగా పెట్టియడానికి పైసల్ అయితాయి అంటా మళ్ళ కొత్తగా పెటియాలి కదా
ఎంత అయితాయి
రోంతా అయితాయి అంటా రెండు వేలు ఎంతో
ఈక అందరు కలిసి ఐదుఐదు వందలు వేసుకుంటే అయ్యయిపోతుంది అందరు వాడతారు కదా
అదే పెట్టించుకుంటారు కదా వైఫై పెట్టించు టీవీ ఉంద అడ పెద్ద టీవీ తెచ్చుకున్నా అది పంచేయదు
టివి ఎక్కడిది
సరిపోదు ఎక్కడా అలా టీవి
పాతదా
పాత టీవి
ఆ అక్క
ఆడ మో త్ మా రూమ్ ఉన్న దగ్గర గానే టీవీ పెట్టినం నువ్వు మొన్న వచ్చినపుడు చూడలే
సడల్
అవునా
అయవ్వ అది ఎట్లు ఉందరా భూత బంగల తీరు
బ్రో అదే ట్యాబ్లెట్ చూసినావా
చూసాని ఆ మరకలేంది ఆ రూమ్ అంతా ఎట్లుంటారు అసలు
ఎందుకు ఎన్ని రోజులు అవ్లేగేంది ఎంతమందికి ఉంటది
ఏం మంచిగా ఉంటది ఏ కొంచం ఆ సున్నాముగా కలర్లన్న మంచిగా లేవ
కలర్ ఇగా ఆ ఏదో మనకు నాలుగు వేల ఐదు వందలు అంటే అదే బెటర్
నాలుగు వేల ఐదు వందలు అంటే తక్కువనే కానీ ఊరు అవతలనే కదా
ఊరు అవతలా ఎందుకు ఇప్పుడు మా కోంపల్లి అంటే దగ్గరనే గండి మైసమ్మ అవన్నీ ఇప్పుడు నాకు వయిపు కేటీఎం షోరూమ్ దగ్గరనే
ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే దగ్గర నేనా ఆడి
ఆ దగ్గర అందుకే
అయినా గంత ఊరవతలయినా మేము పోయేటప్పుడు ఓ ఇడికెళ్ళడు ట్రాఫిక్ ఏ తం
ఉంటది కాదు ఊరవుతలేగా మొత్తం అది గా
కాదు అడవి లెక్కనే ఉంది రోడ్ అంతా అయినా అంతా ట్రాఫికు నేన్ పోలే అటేప్పుడు అబ్బా ఇది ఫోన్ చేత్తా ఉంది అక్క ఏ ఎవరిది కట్ చేయాలి
అదే అక్కా కట్ చెయ్ ఒకసారి నేనే ఎతాను సర్లే
మారవాడి
ఆగమనే అక్కడ ఇంకొకటి కావచ్చు
ఇగ నన్ను జావ కొడతారు నా నోరు ఎండిపోతా ఉంది పోతా అంది అలా మాట్లాడి మాట్లాడి
చెప్పు నా యాప్ అనేది తెలియదాని చెప్పు ఆ
ఆల్లకి వత్తది కదా
కమలాచ్చన్ కమలా కమలా
ఈ ప్రశాంత్ అదే అన్న నేనయితే మాట్లాడతా గాని ఏ దీని దీని కాదే వ ఉంటాది
చి చిన్నోడా ఇటు తిరుగు తాడు భయపడి చిన్నోడు ద బాగు అదే
మీ అక్క నడువత్తా అందా నడ్డిరిగిందా
ఇండి నుంచే వస్తలేడు అగో వాళ్ళంను ఆడ చూసి భయపడుతున్నాడు
దుంకుడు ఎందుకు మరి. చదువుతలేడంట అసలే టీచర్ కంప్లైంట్ ఇచ్చింది ఇంకా దుంకుడు ఎందుకు
సరే సరే మరి మల్ల రెకు